బాగున్నావా
గున్న ను బాన్నావా
ఆ బాన్న
నేనుం కాళ ఇప్పుడ ఉమ్ సెవెన్ కి లేచ్చినా ఉమ్ ఇంకా ఏం చేలేదులే నువ్వు
ఉమ్ నేను ఏం లేదు ఇప్పుడే లేసి
ఉమ్
అంటే మార్నింగ్ ఫాస్టింగ్ కి లేసింటి ఇంకా కోన్సెప్ పన్కొనీ ఇపుడే లేసి
ఆహా
ఇంగా మా పిల్లి ఉంటే దాంతో ఆడుకొని
ఓహో ఏం తిన్నావ్ మార్నింగ్ నేను ఇంకా లేదు నువ్వు ఏం ఉం
ఇ నేను వచ్చి లెమన్ రైస్ తిన్నా
ఆహా
ఉమ్ ఏం ఇంకా తినలేదు నువ్వు
నేనా నేను తింటా ఒక హాఫ్ అన్ అవర్ పోయినాకా
ఉమ్ ఇంట్లో ఉంటే లేటేనా తినేది ఉమ్
చానా లేట్ తింటా
ఉమ్ ఏం చేసినారు మీ మమ్మీ
మా మమ్మీ నా రసం చేసింది
ఏమి
రసం రసం
ఆహా
అకే
అది ఒక మూవీ ఉంది కదా దీయది దాంట్లో క్లైమాక్స్ ఏమై ఇటు ఉండి నేను హాఫ్ చూసి పనుకున్నా లాస్ట్ లో
అవునా క్లైమాక్స్ ఏమంటే ఆ సెకె హీరో హీరోయిన్ వచ్చేసి ఫస్ట్ హీరోని మ్యారేజ్ చేసుకుంట్ టా అంటంది
ఆ
సెకండ్ హీరో ని ఇన్వైట్ చేస్తుంది సెకండ్ హీరో వాళ్ళమ్మ మ్యారేజ్కి వెళ్ దు అని చెప్తుంది ఎందుకంటే వాడు చాలా బాధగా ఫీల్ అయితాడు అనేసి వాళ్ళమ్మ చెప్ ప్తుంది వెళ్ళద్దు అనేసి కానీ వాడు వెళ్తాడు మ్యారేజ్ కి కానీ ఫస్ట్ హీరోయిన్ కైతే ఫస్ట్ హీరోతో మ్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదు కానీ అది చెప్పలేకని ఉంది కానీ మ్యారేజ్ చేసుకుంటుంది ఫస్ట్ హీరో కూడా మ్యారేజ్ వస్తే చెప్తాడు ఫోటో దిగుతాడు అట్లంతా చేస్తాడు కానీ హీరోయిన్ చన మ్మ్ రేజ్ అయిపోతుంది చాన సాడ్ గా ఉంటుంది ఎందుక్
ఆ
ఉండమని ఫస్ట్ హీరో అడిగింది ఇట్ల అంత జరిగితే సరే వెళ్ళిపో అక్కడికి అని చెప్తాడు ఫస్ట్ హీరో ఆ ఇప్పుడు సెకండ్ హీరో ఇంటికి పోయేసరికి వాళ్ళ మమ్మీ చనిపోయి ఉంటుంది హార్ట్ అటాక్ వీడేమనుకుంటాడు నేను మ్యారేజ్ కి పోయ్ పోకన్నా ఉన్ని ఉంటే మా మమ్మీని కాపాడుకొని ఉంటా కదా అనేసి గిల్ అ
గిల్ట్ ఫీల్ అయితాడు హలో